ఉంటదా
ఎలా ఉంటుంది ననుత అన్న తన్నావా
తింళ సత్పిడి బుసుకిిన కొంచు
ఓకే తిన్
ఇం స్పీకర్ విటరాదా
రాదు
ఈ దీనం
ఒ ఏ ఆగు ట్లేం మాటడకు ఇవన్నీ
హే హే
అదీ వాళ్ళింటారు పిసా
మరి ఇనేది మనం ఎందుకు ఇలా మాట్లాడాలె
అందుకే నార్మల్ గా షాపింగ్ గురించి టెంపుల్స్ గురించి
ఆహా ఫేమస్ టెంపుల్స్ ఏంటియో చెప్పు నాకు
పోయిండ్రు గదా మీరు
నే ఎటు పోలే ఈ మధ్య
బిర్యానెట్ల చేత్తవ్
బిర్యానీనా ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి
ఒక్సారి ఎప్పు బిర్యానీ ప్రాసెస్
నువ్ ఎప్పు నాకు
నాక్ బి
అరే కాదబ మొన్న ఫ్రైడ్ పీస్ బిర్యానీ చేసిన నిజంగమ ఎసా
అవునా ఎట్ల చేశినవ్
కిందా నంగన్ మల్గ బిర్యానీ వేసినట్టు కొంచెం కిందేశిన ఇప్పు ఫ్రై పీస్ అంటే నార్మల్ గా పీసెస్ ఫ్రై చేసి
ఆహ్
మంచిగ దగ్గరికి కర్రీ లెక్క ఏశి దాని మీద పెట్టాలి దమ్ము
సర్లేదు ఒకసారి చెప్పు మంచిగా మళ్ళ బిర్యానీ ఫస్ట్ ఆయిల్ల ఎట్ల ఏశి ఎట్ల ఏ
నువ్ ఓవరాక్షన్ చేయకు నేను చెప్ప ఇప్పుడు ఓపికలేదు
ఆహ్ మీ ఫ్రెండ్ శ్రీ విద్య పార్లర్ పెట్టిందన్నవ్ ఇంట్లనే అటా కదబ్బా
అది మరి ఇది బ్యూటీ ఏదో ఓపెన్ చేసింది అని అ మొత్తం పెట్టింది అబ్బ పార్లర్ లాగాని అందుకే అన్న
ఇంట్లనే ట
ఏం ఎక్విప్మెంట్స్ కూడా ఏం లేవట
అవునా మేకప్ లో పోతద ఏమన్నా
తను ఏం జేయరాదు అంత ఐ మేకప్ వేసన్ అయితే తట్టడేస్తుంది ఆ గంత ఓవర్గాయ్ గం త ఓవర్ గా ఐ మేకప్ ఎవరన్న ఏస్కుంటారా బయట
సేమక్కడ మన నేర్పించినట్టు ఏస్తాందేమో
ఆ బ్రౌన్సే వాడాలె నార్మల్గుండాల
అ వేసివేయనటు వేసి వేయనట్టు ఉండాలి మన సైడ్ వేయించు
వేయించుకోరు అది ఎంత గలీజ్గా కనబడుతుది
చూడాలి ఒకసారి
గోవ ఎలైట్ అని ఉంటది
ఓకే ఓకే
పుటకనిస్తుంది
అలా ఆడుతున్నారు
అలపు నిపుడ
కుడుత వెళ్తా మీగ
ఆగురా చేస్తాంకు అయ్యమ నాకు అర్జెంట్ ఫోన్ వస్తుంది పార్లర్ మంచిధే అ అద అ కర్జయ లినెలి ఉం అట్లా కట్ అవుతుది అరే మళ్ ఎంది ప
నీ పోతుది ఒక కాలు
అరే అ పాప మా
సరే అటు మాట్లాడచ్చా వేరే కాలం
అర్జెంట్ మేకప్ స్టూడియో కాలు నిజామాబాద్ది
ఆ రే
ఎంతసేపు మాత్ర కలాడాలే
టెన్ మనిట్స్
ఏ అది మళ్ళ మా చడ దమాగ
లైన్ లో ఉడా నువ్వు మాట్లాడు వేరే ఏ మన్నా వవయిష సర్జ ఎత్తానా ఇ కటిలా విడ ఏంటి పాతిలు నా అమ్బ పైష వీళ్ళు ఏడున్నారు పిన్ని చిన్నది హ అదు ఇట్ వాట్కార ఇట్ వాట్క హ య వైష రీస్లైట్